హలో అవు
హలో వినిపిస్తుందా అండి
అండి హాయ్
హాయ్ చెప్పండి ఏం చేస్తున్నారు
నేనా ఇప్పుడే బయటి నుండీ వచ్చాను
సరే....
హలో
చెప్పండి
ఇప్పుడే బయటికి వెళ్లేసి వచ్చిన
మా బాబు లేస్తాడండి
అది అవునా
ఇంకా ఏడుస్తుంటే కొంచెం ఎక్కువేక్కి ఆ థిస్
ఉహు
ఫీడింగ్ ఫీడింగ్ ఇస్తున్నారా మీరు
ఆ అవునండి
ఉ
మీ వాయిస్ కొంచెం డిస్టర్బ్ గా వస్తుంది
ఇప్పుడు ఓకే నా అండి వస్తుందా అండి
హ
మ్యాంగో
అవునా
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
చెప్పండి తిన్నారా
హా తిన్నాం మీరు
హా తీన్నానండి
మంచివి తీసుకుంటవ మా అబ్బాయి కి ఫీడ్ ఇస్తా ఉంటది కదా కుహు
ఏంటండి
మీరు బాగా తీసుకుంటారా అంటున్న బేబీకి ఫీడింగ్ ఇస్తారు కదా కదా
ఆ బానే తీసుకుంటానండి
ప్రోటీన్ ఫుడ్ హోం వర్క్
మ్... ప్రొటీన్ ఫుడ్ ఎ తీసుకుంటా డైలీ మిల్క్ ఎగ్ ఖచ్చితంగా మళ్ళీ కర్రీస్ లో కూడా వెజిటేబుల్స్ ఎక్కువ
అ మ్
బానే
డైలీ కొంచెం ప్రోటీన్ ఫుడ్ అంటే బేబీ కి గూడా ప్రోటీన్ బాగా వస్తుంది
ఛీక్ ఛీక్
మ్
తిన్నారా అండి
నో అండి
ఏం కర్రీ అండి
మాది పాలకూర
కూరా
ఉ
ఉత్తి పాలకూరననేనా పాలకూర పప్పు అట్ల ఎమన్నా చేసిళ్ల బ బ ఇంకేం సంగతులండి
ఉమ్ మీరు వెజిటేరియనా
అ హ అవునండి ప్యూర్ వెజిటేరియన్
అవును ఉమ్
ఉమ్
కిందకు పోయి తింటామండి
అన్ని తింటారా
హ్మ్మ్ మ మధ్యాహ్నం ట్రావెలింగ్ చేశారా ఎప్పుడైనా
ఇందులో ట్రావెలింగ్ అంటే ఏమి సోమవారం మా ఫ్యామిలీ అంటే మే నేను మా సెల్లె మా ఆయన కలిసి టెంపుల్ కి వెళ్ళామండి దగ్గర్లో ఒకటి బాగా ఫేమస్ అనమాట
నార్మూల్గా ట్రావెలింగ్ ఏం చూశారు సారు ట్రైన్ ఆర్ ఓన్ వెహికలా
ఉమ్ యాక్చువల్ గా మా బాబు పుట్టనంత ముందు వరకు నాకు బైక్ మీద ట్రావెల్ చేయడం అంత ఇష్టం నేను మా హస్బెండ్ ఐ సి ఇప్పుడ ఎలక్షన్ అప్పుడు ఓన్ వైకిలే కావాలండి ఇ లైక్ కార్ ట్రయిన్ ఇవ్వన్డి అంటే కష్టం బేబీనిస్తుంది
పల్స్ చూడు పెరిగిపోతా ఉంటాయి
హ్మ్మ్ అవునండి
భర్త అప్పుడు అది కుటి స్టార్ అయిన కా అన్ని ఇంక ఇంట్లోకి అందర్నీ చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోతది
మా చాల
ఉంటారు మీ అంటే మీ పోవాలి ఇంట్లో హబ్బా మీీకు సపోర్టింగ్ గా ఉంటారా మీ అత్తవాళ్ళఇంట్లో
మా అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నా సపోర్ట్ మా హస్బెండ్నే దూరం చేసే సారు
మ
బయట ఆపోజిట్ అండి మా ఇంట్లలో మాహ నా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఇంట్లోళ్ళు నాన్ను సపోర్ట్ చేస్తారు
ఓక ఎవరిదో ఉక్కరుది ఖచ్చితంగా సపోట్ ఉండాలి కదా
ఆ మా ఇంట్లో ఏమో నన్ను అస్సలు సపోర్ట్ చెయ్యరు వాళ్ళ అల్లుడిని సపోర్ట్ చేసుకుంటారు కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మాత్రం అలా కాదు మా అత్తయ్య బాగా సపోర్ట్ చేస్తదన్న మాట మా మామయ్య ఉమ్ మామయ్య ఇక బాగా సపోర్ట్ చేస్తారు
అంటే వాళ్ళు వేరుగా ఉంటారు మీకు నాలా బేర్ష వాళ్ళకి
మ్మ్ హ్హ్
అ సపోర్ట్ చేసే వాళ్ళు ఎట్లాంటే ఎ కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ అలోచించే వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు కొంతమంది అలా ఉండరు కదా
అంటే మా అత్తయ్య వాళ్ళయితే పెద్ద ఎడ్యుకేటెడ్ అయితే కాదు ఇద్దరు మా అత్తయ్య మావయ్య నార్మలే బట్ హ్మ్మ్ మా హస్బెండ్ యాక్చువల్ గా అది అయితే మా హస్బెం టెన్ కి క్రెడిట్ అయితే చెప్తాను ఏం చెప్త తాడు నాకు కూడా తెలియదులే కాని తనకన్నా ఎక్కువ సపోర్ట్ నాకే ఉంటుంది ఓకే అనుకోవాలి ఏంటి కెళ్ళినా గాని ఆ పనులు చెయ్యండి ఈ పనులు చెయ్యి అది చెయ్యి అనేసి ఏం చెప్పరు ఇటలీ ఎట్లా అంటే సేమ్ ఇగ ఇంట్లో మన ఇంట్లో మన మమ్మీ మనకి ఫుడ్ అవి ఇవి వేసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చి ఇస్తాదో మా అత్తయ్య కూడా అలానే తీసుకొచ్చి ఇస్తారా
మ్ తను ఆ అజమైషి చేయాలా అన్నట్లు ఆలోచించరు కొంతమంది
మ్మా అ చాలా అంటే బాగా చూసుకుంటారు నేనైతే అసలు ఏం పనులు చేయ మా అత్త వాళ్ళ ఇంట్లో
అ తన లైఫ్ లో వేరుగా ఉంటారంట
హా
ఉండరు వేరుగా ఉంటారు అట్లాగదా
ఆ అవునండి చాలా రేరు
నన్ను కూడా చూస్తున్నావ్ గా ఇగ ఎట్లుంటారో కొంచెం ఎట్లా అట్లున్నావు ఇట్లున్నావు ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకో ఇది వేసుకో ఇగ వాళ్లు కొద్దిగా రిస్ట్రిక్షన్ పీపుల్స్ ఉంటారుగా
ఆ నానైట్ డ్రెస్ అంటా ఉంటవ్ బట్ మా అత్తయ్య ఏమనదు తనకు నచ్చింది ఏసు కొని తిరుగుతదా ఆమెమన్నా మా మన కాలం పిల్లనా అనేసి చెప్తరు ఇంకా అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో షార్ట్స్ టీషర్ట్స్ నాట్ ఎలోడ్ ఉంటాయి కదా
ఆ
ఆ అట్ల ఏమి ఉండవండి సొ నేను ఏం వేసుకున్నా ఏమనరు ఏమను మళ్ళీ ఆ ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి గదా మావయ్య వొచ్చినప్పుడు కూ. కూర్చోవద్దు నిలబడాలి మర్థి వచ్చినప్పుడు కూర్చోద్దు నిలబడాలి ఇలాంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటుంటాయి కదా అలాంటి ఫార్మాలిటీస్ ఏమ్ ఉండవన్నా మాట నార్మల్గా ఉంటారు నాతోటి
ఆమె తక్కువ అట్ల
మ్మ్ అలాగే అంటే అది మాత్రం ఒప్పుకోవచ్చు సరేనా
అంటే నేను కొన్ని కొంతమంది చూసాను కొంతమంది ఎట్లుంటారంటే ఆ అత్తమ్మ వొచ్చిన గానీ కూర్చొని ఉండి కింద కూర్చోవాలి చైర్లో కూర్చోండి అని చాలా వరకు కొంచెం కొంచెం వాళ్ళను హరాస్ చేసే వాళ్ళని చూశాను నేను
ఆ నేను చూశాను అంటే ఇంకా ఉంటారు కదా అంటే ఇప్పుడు మా అత్తాయ్యతో పాటే ప్చ్ అంటే మా మామయ్య వాళ్ల లా ఆ పాలోళ్ళు అన్నట్టుగా ఉంటారు గాదా
అవునవును
ఆ ఆ ఏంటి అమ్మాయి పాపం డెలివరీ అయ్యి ఉండే అన్నామాట
మ్మ్
డెలివరీ అయ్యింది ఏంటి మంచంలో పండుకుంటుంది అది చేస్తుంది ఇది చేస్తుంది న్నా వచ్చి గొడవ చేస్తుండే ఆ అమ్మాయి
రియల్ గా ఉంటారు
చాలా కృయల్ గా ఉంటారండి పాప అది మ ఆ ఆ విషయంలో మాత్రం నాకు చాలా బెనిపట్టాడే అన్నయితే ఓ ఓ ఫస్ట్ నుంచి మ్యారేజ్ దగ్గర నుంచి నన్ను అయితే వాళ్ళ డాటర్ లానే ట్రీట్ చేస్తారు
ఆ అయి అత్తయ్య వాళ్లకు డోటర్ ఉన్నారా
ఆ ఉన్నారండి
ఆ అలా అంటే వాళ్ళకు డౌట్ కొంతమంది డాటర్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితరు అ నాకు డాటర్ ఉంది మా ఇంటికి వచ్చి వాళ్ళ నేను కూడా చూసుకోవాలి అని కొంతమంది అట్లా బాగా చూసుకుంటారు అంతమంది ఏమో అట్లా కాదు వాళ్ళ డాటర్ ఒకలాగా వాళ్ళ కోడలు లాగా అంత అట్ సెల్ఫిష్ అట్లా అలాంటి వాళ్ళని కూడా చూశాను నేను
ఉ
కూడా చూశాను చాలా వరకు
ఉ
అని కొంతమంది అంటే ఎదురిచ్చి సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు
అవును అనుకోండి
ఇ క్రూయల్ గా ఉండే వాళ్ళకు అట్లానే సమాధానం చెప్పాలి లేకపోతే ఇంకా ఇకా ఏదో ఒక రిస్ట్రిక్షన్ పెడతనే ఉంటారు ఉ
ఆ ర్
నా దృష్టిలో అయితే అంతే ఎదన్నా ఉంటే ఫేస్ మీద అప్పటిప్పుడే అనేసేయాలి లేదు అంటే వెనుక ఒకటి ముందు ఒకటి
మళ్ళీ క్రూయల్గా ఉండదు అలా ని రూడ్ ఉండడం కూడా మంచిది కాదు కొన్నిసార్లు వాళ్ళు రూడు గా ఉంటారంటే వాళ్ళు పట్టించుకోపోవడం మంచిది అ కొంచెం దూరం పెడితే వాళ్ళకే తేలుస్తుంది
వాళ్ళని లైట్ తీసేసుకోవాలి అంతే పట్టించుకోవద్దు
అ అంతే అనుకోండి
కొంత మంది కావాలని ఊరుకున్న వాళ్ళను ఏదో ఒకటి అనడం ఇక వాళ్ళ కా అంతే వాళ్ళ మెంటాలిటీ మారలే మార్చలేము మనం
ఉ
ఇది మాత్రం చాలా లక్కీ నే
స్
మీర్ చాలా లక్కీ అంటున్న
చూడాలి అంటే నాకు మ్యారేజ్ అయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అ అవుతుంది ఇ హ
క్
సో ఇప్పటివరకు అయితే లక్కీ ఫుచర్లో కూడా అట్లే ఉంటే నేను కూడా వాళతో అట్లే ఉంటా మోస్ట్ మోస్ట్లీ
అరినర్ వరకు ఆల్మోస్ట్ తెలికిపోతుంది వాట్ ఇస్ వాట్ అని
ఉమ్
మ మరే అండి
సరే అ